ఆ మేడం బాగున్నారా మేడం
సార్ వినిపిస్తుందా
మీరు ఫ్రీగా ఉన్నారా మేడం
హలో
హలో విన్ వినిపిస్తుందా అండి
హలో
ఆ మేడం ఫ్రీగా ఉన్నారా అండి
ఆ ఉన్నాం సార్ మాట్లాడండి
ఆహా ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు సార్ కాళీ
ఆ భోజనం చేసిన్ల పేడం
ఇంకా లేదు సార్
అవునా మేడం
మ్ మీరు చేసారా
ఇప్పుడే చేసినా మేడం
ఆహా ఆ
ఈ రోజు ఏం వండిన్లు మేడం వంటకాలు
అహ మాదా సార్ పప్పు చారు
పప్పుచారా మేడం మీకు ఏవంటలు అంటే చాలా ఇష్ ఇంకేం మేడం పిండి వంటలు ఏదన్నా మీకి
అంటే కూరలల్లన
ఆ కూరలయినా పిండి వంటలయినా ఏదంటే మీకు ఇష్టం చెప్పండి మీరు ఎలా తయారు చేస్తారు అది మాకు వివరించండి కొంచం
కూరలంటే ఇప్పుడు కూర్ గే యల్న అంట్లనా లేదంటే అంటే వెజ్ నాన్ వెజ్ అ
అన్నీ చెప్పండి వెజ్ అయినిలె నాన్ వెజ్ అయినిలె చెప్పండి
నాకు మామూలుగానయితే కూరగాయలు అన్ని తింట సార్ బాగా ఇష్టమైందంటే మాత్రం వె మ్ నాన్ వెజ్లా చికెన్ ఎక్కువ తింట సార్
చికెన్ ఎక్కువ తింటర మేడం
ఆ హా అవును సార్
అవున మేడం మీరీక్కడ చికెన్ మార్కెట్కి వెళ్ళి తేస్తారా మీరు విలేజ్ని తీసుకుంటార
ఇగ మా విలేజ్ లోనే తీసుకుంటాం లేదంటేనేమో ఇంట్లో మా ఇంట్లో కోళ్ళు ఉంటాయి కద సార్ అవే తింటం ఎక్కువ బయట తిన ఉమ్ నాటు కోళ్ళు పెంపకం అంటే మా అంటే కొన్ని మా ఇంట్ల వరకు అట్లా పెంచుకుంటం
అవున అంటే ఇంకా మాంసం అంటే మా మేక అ మటన్ ఫిష్
తిన్ తింటంలే గాని బాగా ఇష్ విషం ఎందంటే చికెన్ ఒకటే బాగా తింటాం సార్ ఇగ మటన్ చిక్ మటన్ ఏది తిన్నా కూడా ఇప్పుడు మీరన్నట్టు ఇట్లా ఫిష్ ఇచ్చ చాపలు అట్లా తిన్నా కూడా మా అంటే ఊరిలో చెరువులేయే తీసుకొచ్చుకుంటాం అంటే బయ నుంచి వెళ్లి ఇగ మార్కెట్లల్ల అట్ల తీసుకొము సార్
అవునా
మళ్ళ అందులో టవి బాగా ఐస్ అని అవని ఇవని నిల్వ ఉండి అవి మంచిగుండవు ఆరోగ్యంగా
అంటే మార్కెట్ లో
ఉమ్
అంటే మీరు మీ గ్రామంలో చెరువు దగ్గర పడతారా మేడం చాపలు
కు వారానికి ఒకసారి అట్లా పడతనే ఉంటారు ఇగ ఇగ రీజనబుల్ అంటే కొంచెం బయట కంటే తక్కువనే ఉంటాయి సార్
అవునా ఇంకా పిండి వంటలు ఏం చేస్తరు మేడం పిండి వంటలల్ల ఏం నస్తయి
పిండి వంటలు అంటే
ఉ
ఇగ మామూలుగా అంటే మనం పండగలకి అప్పాలు అవి ఇవి చేసుకుంటాం కదా సార్
అంటే సంక్రాంతికి ఎక్కువ చేస్తారు కదా మేడం మీరు
సంక్రాంతి అంటే ప్రతి పండక్కి చేసుకుంటం సార్ కాకుంటే పండుగ పండుగకి ఇప్పుడు మీర్ అన్ న్నట్టు సంక్రాంతి ఉంది కద సార్ సంక్రాంతి అప్పుడు మనకి స్పెషల్ గా చేసేటివి ఏంటి అంటే సకినాలు చేస్
ఆ సకినాలు ఇంకా
ఇంగ సంక్రాంతి స్పెషల్ అంటే సకినాలు ఇగ మామూలుగా వేరే ఏంటి అంటే ఇగ మనం చేసుకునేటివి ఉంటాయి గా సార్ ఇగ వేరే అప్పాలు అయి అలాంటివి ఎసుకుంటాలేగాని సంక్రాంతి అం అంటె మాత్రం సకినాలే ఎక్కువ చేస్తా
అవునవునవును అంటే వేరే అదర్ పండుగలు చేయరా వేరే వేరే పండుగలు
వేరే పండగలకి ఆ చేస్తాము కానీ ఇప్పుడు మామూలుగా సకినాలు అనేటీయి ఏ పండకి చేయం సార్
ఆ
సంక్రాంతి అప్పుడే చేసుకుంటాం ఇప్పుడు మళ్ళ వేరే పండగలు
మీకు మీకు ఇష్టమైన పిండిపదార్థాలు సకినాలేన మేడం ఇంక ఏమైనా మీకు ఇష్టమైన అప్పులు
ఇష్టం అయినాయి అంటే సకినాలని ఇంకా సార్
ఆ
మ్ ఇష్టమైనవి అంటే మనం ఉగాది రోజు చేస్తాం చూసావా సార్ మ్ అవి మ్ భక్షలు అయినా పూర్ణాలయినా అవి అయితేనే నచ్చతాయి సరిగా అప్ప అంటే ఇగ మామలుగా మన తినేటివి అయి అట్లా తింటాం గాని బాగా నచ్చినయి అయితే ఇగ అవే
అవునా మేడం అంటే ఇప్పుడు మీరు స్వయంగా చేస్తార ఇంటికాడ మీరు ఏమన్నా మీ చుట్టాల మార్గంలో చుట్టాల నుంచి చేయించుకుంటార
అట్లేం లేదు సార్ నేనే చేస్తా
మీరే చేస్తారా పోయిన ఉగాది చేసిర మేడం మొన్న రీసెంట్గా
ఆ చేసినం సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం కాబట్టి మా అమ్మనే చేసింది సార్ నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటే నేనే చేసేదని
అవునా మేడం
హా
ఇంకా మేడం మీరు చెప్పిండి అంటే వంటకాలల్లో ఏ వంట ఇష్టామ్ అంటే చికెన్ ఇష్టం అంటే కూరగాయలలో మేడం
కూరగాయలలో ఇగ మామూలుగా అన్ని తింటా సార్
అంటే మీరు ఎక్కువ మటను ఇ పో తింటారా వేరే కూరగాయలు మార్కెట్కి వెళ్లి తీసుకస్తార
ఇగ అన్నీ ఇగ మాకు ఊర్లోనే దొరుకుతయి సారు ఊర్లోనే తీసుకుంటాం మార్కెట్ లా అంటే మేమ్ అస్సల్ మార్కెట్ ట్కెల్ను సారిగా
ఆహా అవునా మేడం
మీకు సార్ మీరేం తింటారు అప్పలు మీక ఏమి నచ్చుతాయి
నక్ ఓచెసి నేను ఆరుషలు ఎక్కువ తింటా మేడం
ఆహా
అరిసెలు సకినాలు ఇవ్వె తింట నాన్ వెజ్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తింటా మేడం
అంటే నాన్ వెజ్ అసలే తినరా సార్ అసలు అప్పుడప్పుడు తింటారా
అప్పుడప్పుడు తింటా నాకు ఎక్కువైన ఇష్టం అంటే చికెన్ ఎ ఇష్టం చికెన్ మటన్ ఇష్టం అంటే ఎక్కువ తీసుకో ఎక్కువ అంటే నెలకు ఒకసారి రెండుసార్లు అట్లా మంత్లీ
ఆహా
అంటే ఎక్కువ మేము వెజిటేబుల్స్ అంటే ఇట్ల బీరకాయలు సొరకై ఇష్టం నాకు అలాంటి మార్కెట్కి ఏళ్లి తెస్తాం మార్కెట్ కు మాది కూడా విలేజె వస్తారేడికి వచ్చినప్పుడు ఆ దొరుకుతాయండి దొరుకుతాయి ఆ ఎక్కువ మేము టౌన్ కెళ్త కదా అప్పుడు రోడుక ఎళ్తా కదా మహబాద్
అయితే అక్కడికి ఓచ్చేటప్పుడు తీసుకొని వస్తాను
మా మహబాద్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను నేను ఎక్కువ టౌన్ బట్ అవర్
ఆహా
ఆ
అంటే మామూల్గా
ఆ
అంటే పండగలప్పుడు చేస్తారా మామూల్గున్నప్పుడు కూడా చేస్తారా అప్పల్ మీరు
ఆ పండగన్నప్పుడు చేస్తాం మాముూల్గున్నప్పుడు గుడా చేస్తాం అంటే మేము ఇంట్ల సందర్భాన్ని బట్టి పండగలు బట్టి సందర్భాల బట్ చేస్కొని పిల్లలతో పాటు కల్సి మెల్సి తింటాం అండి పిండి వంటలు. అంటే ఎక్కువ శాతం వచ్చేసి మేము సంక్రాంతి చేస్తరు మా వాళ్ళు సంక్రాంతీ మళ్ళ అందులోటి ఉగాది ఉగాది వచ్చేసి మళ్ళా వినాయక చవితికి కూడా అరి టలు ఈ పిండి పదార్థాలు ఉంటరు అవి చేసి అందరం కల్సి ఎం ఎంత ఒకేషన్స్ అంటే మాకు బతుకమ్మ సెలబ్రేషన్ అప్పుడు దసరకు మా చెల్లె మా బావ వాళ్లందరూ వచ్చి అప్పుడు మటను చి ఆ అప్పుడు ఇంట్లో సందడిగా
అవ్ను
కల్సి మెల్సి ఉందామా వంటలైనా ఏదైనా అప్పుడు తినడం జరుగుత
ఆ
ఇంకా మేడం మీరెట్లా సెలబ్రేషన్ చేస్తా చుట్టాల్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటార మీరు
ఇగ మామూల్గా చిన్న అంటే మేము ఉగాది ఇలాంటి కొంచెం దీపావళి, ఉగాది అలాంటి పండుగలప్పుడయితే ఉంట సార్ మళ్ళీ ఇగ వేరే ఇప్పుడు సంక్రాంతి, దసరా పండుగ అట్లాంటి వాటికై తే ఇగ మేము ఇగ మా అమ్మ వాళ్ళ దగ్గరకి ఎళ్తం సార్
నే చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీయా మేడం
ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీనే సార్ ఇగ మా హస్బెండ్ ఉంటడు వాళ్ళా
న ఆ అవునా అంటే మీరు నలుగురు నలుగుర మొత్తం ఆరుగుర
ఆ
అవునా మేడం.
మా ఇంట్లో ఉన్నర్ సార్ మీరందరు
ఆ మీ ఇంత పెద్ద ఫ్యామ్ల చిన్న ఫ్యామిలియా అన్
ఫ్యామిలీనే సార్ ఇగ మా హస్బెండ్ ఉంటడు గదా ఇప్పుడ్ నేను మా పిల్లల్ ఇద్దరు, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య మేం నలుగ్ ఇగ మేం ఆరుగురం ఉం టం మా ఇంట్లో ఇలా
అంటే చిన్న ఫ్యామిలీయా మీరు
చిన్నదే సార్ ఇగ మా అత్తమ్మ వాళ్ళకి మా హస్బెండ్ను మా ఆడబిడ్డ ఇద్దరే ఇగ వాళ్ళక్
అంటే పండగలు సెలబ్రేషన్ చేసుకోవడం మీ చిన్న ఫ్యామిలీ అంటే మీ ఫ్యా పిండి వంటలు మీరందరు కలిసి చేస్తరా?
ఆ చేసుకుంటాం సార్ అంటే మాకు పక్కనే ఉంటది మా ఆడపడుచు వాళ్ళది మా ఊరి పక్కనే ఉంటది సార్ ఇగ మా అమ్మకి ఏమన్న చేయాలన్న గుడం మనం వెళ్లేసి చేసేస్తాం.
ఇప్పుడు మీరు అరిషల్ గిట్ల సకినాల్ గిట్ల ఎలా తయారు చేస్తరు?
ఇగా సకినాలు అంటే మామూల్గా మనం బియ్యం ఉంటయిగా సార్
అ
మనము మొక్క ముందు రోజు నానబెట్టిసి వాటర్ లొ ఇగ మల్ ఏ మనం పట్టియడానికి తెల్లారు గంగానే పట్టియడానికి వెళ్ళినప్పుడు వాటిని ఇట్ల నీళ్లు తీసేసి మనం అంటే ఇగ జల్లి గిన్నెలో పోసి వడ పోసి తీసుకొని వెళ్ళి పిండి అంటే తడిపిండి లెక్క
అ
పట్టిచ్చి వాటిలో నువ్వులు ఓమా ఉప్పు అవేసి పట్టిస్తా
అంట మీకు సకినా సకినాలు బచ్చాలు ఇష్టం కదా
ఓన్లీ బక్షాలు
బెల్లం పానకం చేస్తరు కదా అది మీరు చేయగలుగుత తరది పానకం బట్టి బెల్లం అరిసెలు గిట్ల అన్నీ చేస్తారా
అన్నీ చేస్తా బెల్లం అంటే పాకం బట్టి ఆ బెల్లం పాకం బట్టి టీ చేస్తా నేను మా ఇంట్లో కాకుంటే ఒక
మ్
లడ్డులోకటి చేయలేను
లడ్డూలు చేయలేరా మేడం అవునా లడ్డూలు చేస్తారా మీరు
నాకు చేయ రాదు సార్ లడ్డూలు వెరెటీ అన్ని చేస్తా గానీ లడ్డూల పాకం దను హ అంతగనం రాద్ సార్
ఈ మడుగులు అంటారు గా మడుగులు చేస్తారా గరిజేలు మడుగులు
ఇగవన్నీ మా అత్తమ్మనే చేస్తది గర్జలు అంటే అవి చేస్తా సార్ నేను చేయతోనే అల్ అల్లి చేస్ స్త వాటిని
ఆహా దాంట్లో ఏమేమి కల్పుతారండీ
ఇగ మనం మనకు నచ్చిందంటే బెల్లం పల్లీలు అవయితే నాకు నచ్చుతాయి అట్లా జేసుకుంటాం కొంతమంది ఏమో ఇట్లా మనం కొబ్బరి పొడి ఉంటది కదా కొబ్బరి పొడి చక్కెర అట్లేసి చేసుకుంటారు
అవునా మేడం
ఇగ నాకు నచ్చిన మామూలుగానైతే బెల్లమూను పల్లీల పొడి
మేడం థ్యాంక్ యూ మేడం ఒకే మేడం